హలో
హలో గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్
గుడ్ ఆఫ్టర్నూన్ ఎలాన్నారు?
మీరు బాగున్నాను మీరు?
బాగున్నాను ఏం చేస్తున్నారు మీరు?
ఏం లేదు సెలబ్రిటీ లైఫ్ ఈజీయా
బైగానీజీ హాడే
ఉహ్హ్ను గాని
ఆ చూసా
కామన్ పీపుల్ పీపుల్ లైఫ్ గా ఈజీ ఉంది కదా.
ఆ కామన్ పీపుల్ లైఫ్ ఇది సెలబ్రిటీ లైఫ్ అంటే లవ్స్ జీరియస్ ఎక్స్పెన్సివ్ లైఫ్ ఉంటది వాళ్ళది.
అవునుగానే
ఇంకా మీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చిందమ్మా సెలబ్రిటీ లైఫ్ అంటే
మీకు లగ్జరీ లైఫ్ చాలా ఇష్టమే కదా
అంతే లగ్జరీ లైఫ్ అంటే ఇష్టం అంతా కూడా కాదు మనతో కాదు అంతా ఆ
అవును మనీ హ్యాపీనెస్ ఇస్తుందా
ఇవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ లో ఫ్యామిలీ ఉ టే హప్పినెస్స్
అదే ఉంది
మరి మనీ అంతా హ్యాపీనెస్ కాదు
అవును ఏఐ ఫ్యూచర్ లో మనకి హెల్ప్ చేస్తుందా లేక జాబ్ తీసు తగ్గిస్తుందా
ఏఐ ఇప్పుడు ఈ జనరేషన్ లో వచ్చి వచ్చాక అదే ఏఐ కూడా ఏఐఏ వస్తు వస్తుంది ఇప్పుడు ఉన్న జాబ్స్ కూడా పోతాయేమో వచ్చినాక
అవును అని
ఇప్పుడు అదే సాఫ్ట్వేర్ ఇంజనీయర్స్ ఇంజనీయర్స్ అందరూ అదే చెప్తున్నారు ఇప్పుడు ఐఐ వస్ వస్తుంది ఇంజనీరింగ్ చేసినా ఏం లేదు లాభము ఎందుకంటే ఒక రోబోట్ తయారు చేస్తుంది అది ఏమ ఏమంటే అదే చేస్తుంది కదా ఇప్పుడు మన
అవును
ఉ అదే
ఆ బుక్స్ చ చదవ డం బెటరా లేక వీడియోస్ చూద్దడం బెటరా
బోత్ కూడా బెట్టరే ఒకవేళ బుక్స్ చదివడం చాలా అయితే బుక్స్ చదివడం ఆ ఆ బుక్స్ లో ఏమైనా డౌట్ ఉంటే ఏదైనా ఉంటే మనం ఫోన్ యూస్ చేయాలి
ఆవును
అవును కానీ చాలా మంది ఫోనే యూస్ చేస్తారు బుక్స్ కాదు
అవును సోషల్ మీడియా వల్ల యూత్ కి బెనిఫిట్ ఎక్కువ ఆ లే ఇంకా ప్రాబ్లం ఎక్కువవా
సోషల్ మీడియా అంటే ఈ జనరేషన్ లో అంద రూ సోషల్ మీడియా చేస్తున్నారు కానీ ఒక లిమిట్ గా యూస్ చేయాలి దానికి లిమిట్ లేకుండా యూజ్ చేస్తున్నారు మార్నింగ్ నుంచి నైట్ వరకు మిడ్ నైట్ వరకు అదే యూజ్ చేస్తున్నారు సోషల్ మీడియా సోషల్ మీడియా ఏమంటే ఇస్టాగ్రామ్ రీల్స్ స్న్యాప్చ్యాట్ స్న్యాప్స్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ హైలైట్ స్నాప్ లో కూడా స్టోరీ స్నాప్ స్నాప్ యకపోతే మాస్ట్రిక్స్ పాడైపోతాయి అదే
అవును ఒక్క ఎగ్జాంపుల్ చెప్పావా ఆన్లైన్ అడిక్షన్ కి సోషల్ మీడియా అడిక్షన్ షన్కి
ఇ ఎగ్జాంపుల్ అంటే ఒక పిల్లల చేతిలో ఫోన్ ఇవ్వకూడదు ఫోన్ ఇస్తే వాళ్ళు చదవడానికి ఫోన్ తీసుకు కుంటున్నారు కానీ చదువ చదువుతలేరు ఫోన్ తీస్కొని మేం చదువుతున్న మని చూపిస్తున్నారు కానీ ఆ చదువుతలేరు రీల్స్ స్క్రోల్ చేస్తున్నారు స్నాప్చాట్ యు యూస్ చేస్తున్నారు, చాటింగ్ చేస్తున్నారు.
అవును
అది ఎవర్తో చాటింగ్ చేస్తున్నారు ఎవర్తో మాట్లాడుతున్నారు కూడా మాకు తెలియట్లేదు.
ఒక్క సాంగ్ చెప్పండి మరి
ఏ సాంగ్ అమ్మా ఇప్పుడు ట్రైనింగ్లో ఒక సాంగ్ నడిచింది చూసారా మీరు
ఏంటి ఏం సాంగ్
మస్కారా
చెప్పండి ఒక్క సరి
ఒక్కసారి ఎలా ఆ లిరిక్స్ మీరు విన్న విన్లేదా?
కాదు
కస మసియార లై మసుఖార ఇదే
అవున
ఆ విన్నర
ఇంట్ల ఒక తెలుగు సాంగ్ చెప్పండి మే నాకు
తెలుగు సాంగ్స్ నేనూ చాలా విన్నట్లేదు నేనొకా ఒక్కట్ టే నాకు ఇష్టం అంటే ఒకటే
ఏంటే అది ఏం సాంగ్ అది
గీతా గోవిందం మూవీ ఉన్నదా
ఏం సాంగ్ ఆ మూవీకో
వచ్చిందమ్మా.
ఆ చెప్పండి ఇంకొక్కసారి
మీరు ఒకసారి యు ట్యూబ్లో కొట్టుకొని చూడండి.
అవును గని
యాదికి వస్తలేదా సాంగ్ లిరిక్స్
అవును కనీ మొబైల్ ఉంటే డిస్ట్రాక్షన్ ఆటోమేటిక్గా వస్ స్తుంది కదా నోటిఫికేషన్ వల్లనే
ఆ
మ్
కత్తం ఒక నోటిఫికేషన్ వస్తే ఎవరి మెసేజ్ అచ్చింది. అని అడుగుతున్నారు.
అ
ఎవర్ చేశారు ఎవర్తోని మాట్లాడ్ తున్నారో వాళ్ళు అది కూడా తెలియట్లేదు నోటిఫికేషన్ వస్తే ఆన్ చేసి మాట్లాడ్తున్నారు. ఉమ్ కాదా
అవును
ఆ జాబ్ చేసే వాళ్ళలకు ఫోన్ ఉండాల్సినదే ఫోన్ లేకపోతే ఫతమే వాళ్లయితే ఏదైనా న్యూస్ సులు ఏదైనా న్యూస్ వాళ్ళ దగ్గరకి పోవాలంటే ఫోన్ యూస్ చేయాలి ఇంకా సాఫ్ట్వేర్ వాళ్ళయితే వాళ్ళక్ ఫోన్ ఇంపార్టెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈమెయిల్స్ మెయిల్స్ అది వస్తే ఉన్నాయి ఉంటాయి
అవును బిజీ లైఫ్ స్టైల్ వల్ల రిలేషన్షిప్ మీద ఎఫెక్ టు ఆ పడుతుంది అన్ని నా ఫీలింగ్ వర్క్ స్టడీస్ మొబైల్ ఫోన్ మా మధ్య ఫ్యామిలీకి టైమ్ ఇవ్వడం తగ్గిపోతుంది కానీ ప్రెజెంట్ జనరేషన్ కి కమ్యూనికేషన్ ఆప్షన్ ఎ ఎక్కువ ఉన్నాయి డిస్టెన్స్ ఉన్నా వీడియో కాల్స్ మెసేజెస్ ద్వారా కనెక్ట్ అవచ్ చ్చు టైం క్రియేట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం పాజిబుల్
అవును టైమ్ ఉంటే లిమిట్స్ యూస్ చేస్తే రిలేషన్షిప్ యూస్ చేయవచ్చు కానీ వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ జాబ్ చేసి వచ్చినాక మరి ఇంట్లా పని చేసుకోవాలి దాని వల్ల వాళ్ళకి టైం దొరకదు వాళ్ళు చాలా బిజీ అవుతారు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయలేదు ఆ ఇంకా వాళ్ళు కొంతమంది ఆ ఫ్రెస్టేషన్తో వాళ్ళ పేరెంట్స్ ని మిస్బిహేవ్ చేస్తారు
అవునవును
అది కూడా చూడరు వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతోనే ఇంత సక్సెస్ఫుల్ అయ్యారు వాళ్ళు పని అది చూడరు ఆ బిజీ ఆ జాబ్ ఫ్రస్ట్రేషన్ తో వాళ్ళు మిస్ బిహేవ్ చేస్తారు కానీ ఆ పేరెంట్స్ అదికూడా సైలెంట్ వాళ్ళు అయితే
చాలా మంది లగ్జరీ లైఫ్ స్టైల్ ని సక్సెస్ సింబల్ గా చూస్తారు బిగ్ హౌసెస్ ఎక్స్పెన్సివ్ కార్ బ్రాండెడ్ ఐటెమ్ ఉంటే సక్సెల్స్ ఫుల్ అన్ని అండుకుంటారు ఒక సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ హ్యా పీగా ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ అన్నీ చెప్పచ్చు సక్సెస్ డెఫినేషన్ పర్సన్ టూ పర్సన్ మారుతుంది
అవును వాళ్ళు అడే చూస్తారు ఎక్స్పెన్సివ్ హౌసెస్ ఎక్స్పెన్సివ్ కార్స్ ఎక్పెన్వ్ లైఫ్ స్టైల్ చూస్తారు కానీ దాంట్లో ఏ మ్ ఉండదు వాళ్ళకు అన్ని ఎక్స్పెన్సివే ఇక ఒక సింపుల్ లైఫ్ అంటే జాబ్ పేరెంట్స్ ఫ్యామలీ వీళ్ళ వాల్యూ ఉంటే వాళ్ళు ఖచ్చిత తంగా ఒక సింపుల్ లైఫ్ గడిపేయవచ్చు కానీ ఎక్స్పెన్సివ్ అంటే వాళ్ళకు అంతా మైండ్ సెట్ అంతా మనీ మీదనే ఉంటది ఇది చేయాలి ఇది తీసుకోవాలి ఇది ఎంత ఎక్స్పెన్సివ్ ఇది ఇంత అంటే వాళ్ళకు మ ఎవరైనా పర్సంజ్ ఉంటారు ఎవరైనా ఉన్నారు కదా ఇది వరల్డ్ లో వాళ్ళకి చూపించాలి మా దగ్గర ఇది ఉన్నది ఇది ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నది ఇది ఎంత ఉన్నది ఇది కాస్ట్ ఎంత
అవును కానీ మనీ ఒక్కటి లైఫ్ స్టైల్ డిసైడ్ చేయడు ఆ పాజిటివ్ ఆటిట్యూడ్ రిలేషన్షిప్ హెల్త్ కూడా లైఫ్ స్టైల్ క్వాలిటీని డిటర్మైంట్
అవును అవును ఇప్పుడు హెల్త్ అంటే వాళ్ళు మొ తమ్ ఏ మనీ వేస్ట్ చేసి ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ ఎ ఎక్స్పెన్సవ్ ఎక్స్పెన్సివ్ కార్స్ ఇది లక్షూరియస్ మ త్తం తీసుకున్న తర్వాత వాళ్ళ హెల్త్ మీద వస్తే ఇప్పుడు ఏ మనీ కూడా మిగిలదు
అవును
అప్పుడు వాళ్ళకు ఏమంటే పేరెంట్స్ మీద వస్తుంది అరే ఆ సమయంలో మేము ఇట్లా చేసాము మా పేరెంట్స్ కి మా పేరెంట్స్ తో ఓ లేక లేకు ఉండే మేము
బాయ్
ఒక అండీ